హలో హై అండి బాగున్నారా
బాగున్నామండి
చెప్పండి మీరు ఏం చేస్తుంటారండి
నేను నార్మల్గా హౌస్ వైఫే అండి
ఆహా
మ్యారీడ్ ఇద్దరు బాబులు హౌస్ వైఫ్
ఏం చదువుకున్నారండి మీరు
నేను నాది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిందండి
అంటే దేని గురించి అండి అది ఎంఎస్ సి ఆర్గానిక్ ఏంటి మీ ఆర్గానిక్ కెమిస్ట్రీ యా
ఆ అవునండి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సీలో డిగ్రీ లో బయోటెక్నాలజీ ఇది అండి కెమికల్స్ ప్రిపరేష షన్
ఆహ అంటే అన్ని అన్ని కెమికల్సా అండి
ఉమ్ అందుకస్తానండి అన్నీ అంటే ఇంకా మనకి టెస్ట్ ఉంటుంది కదా
అవును
వాటి గురించి ఎప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా ఫార్మా కంపెనీస్ వాటిలో మెడిసిన్ ప్రిపరేషన్ అవి ఉంటుంటాయి కదా వాటికి రిలేటెడ్ గా ఉంటాయి కెమికల్స్ ప్రిపరేషన్ ల్యాబ్స్ ఉంటాయి ల్యాబ్స్ లో ల్యాబ్స్ లో ఇంకా ఈ కెమికల్స్ ప్రిపరేషన్స్ కొన్ని కొన్ని ఆ అవర్స్ లో అయ్యేవి కొన్ని డేస్ లో అయ్యేవి కూడా ఉంటాయి అందులో
ఆహా అన్ దులో ఇట్లా నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ చేస్తారా అండి మీరు
ఆ చేసామండి ఏం యస్ ఈ లో ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీనే
అ
చిన్న పిల్లలు ఉండే సరికి ఇంకా వెళ్ళలేదు బయట షాప్కీ
ఆహా
మీరేం చేస్తుంటారు
గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి బీటెక్
ఆహా బీటెక్ చేసారా
గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నా ఎలక్ట్రికల్ అండి
ఎలక్ట్రికల్
ఆ మ్
ఓకే ఏఈ ఇవన్నీ జాబ్స్ కి ఆ ఎలిజిబులే గదా మీరు
ఆ ఎలిజ
అది అవును ఆ ఇప్పుడు ఏఈ ఉంటది గదా ఏఈ జాబ్ అవన్నీ
అవునండి నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం అండి ఏఈ జాబ్ అంటే
అదే గట్టిగా ప్రిపేర్ అవ్వండి వస్తది కొడతరు మీరు
ప్రిపేర్ అవుతున్నానండి అప్పుడప్పుడు ఇంట్లో పని అయిపోయాక ఇంకా బుక్స్ చదువుతానండి
మ్
కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అప్పుడు పది సంవత్సరాలు అయితే పోస్ట్ స్ట్లు ఏం వేయలేదు ఇప్పుడైతే ఎస్తరు అని ఒక షార్ట్ టర్మ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది
అదేగాని నోటిఫికేషన్ వచ్చిన ఇప్పుడున్న సీఎం గూడా పెద్దగా తీయట్లేదు కదా జాబ్ నోటిఫి కేషన్స్
ఆ అదే అండి కాపోతే ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసాడు షార్ట్ టర్మ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు గాని కరెక్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు ఇంకా
అదే అదే చూస్తా ఉండండి నోటిఫికేషన్ ఇవ్వగానే కొంచెం ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ జేసి
చాలా అంటే చాలా చాలా పిచ్చి అండి నాకు ఏఈ
అదే అదే ఇంకా అదే గోల్ గా పెట్టేసుకొని అదే టార్గెట్ ఇంకా అదే దానిమీదనే కాన్సంట్రేషన్ జేస్తే కొడతారు మీరు తప్పకుండా
ఏఈ జేఈ ఏడబుల్ఈ డిఈ
అవును అవునవును మీరిప్పుడు మీరు బీ టెక్ లో చేసిన బ్రాంచ్ కి ఇవన్నీ సూటబుల్ గదా
ఆ అవునండి
అవును
అ
ఇప్పుడుంటే ఇప్పుడు బీటెక్ లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవన్ని కొత్త కొత్తయి వస్తున్నయి ఉన్నాయి ఇప్పుడు బ గ్రూప్స్
ఆ అవునండి ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే నడుస్తుందండి ఇప్పుడు కొత్త బ్రాంచ్ అది
అవును చాలా అవును చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఆ బ్రాంచ్ కె ఫ్యూచర్ లో అంతా ఇంకా జాబ్స్ మ నుషులు చేసేది లేదు అన్ని రోబోలు రోబోటి చేస్తాయనేసి వస్తుంది టాక్ ఇంకా స్టడీస్ లో మనకు పిల్లలు ఉంటారు గదా ఇప్పుడు స్టేట్ సిలబస్ అని సె సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ అని చ ఉంటున్నాయి గదా అండి వేర్ వేరుగా మీకు ఏమైనా ఐడియా ఉందా అందులో మనకు స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ గురించి ఏది బె బెటర్ అంటారు
నాకైతే సిబిఎస్ఏ బెటర్ అండి దాంట్లో అయితే ఐఐటి జేఈ మెయిన్స్ ఉంటాయి
అదే ఇంకా మన ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు ఫిఫ్త్ సిక్త్స్ నుండే వాళ్ళు బేసిక్స్ కొంచెం స్టాండ్ స్ట్రాంగ్ చేస్తా ఉంటారు చేస్తారు గదా పిల్లల్ని
ఆ అవునండి
ఇప్పుడు ఐఐటీ తీసుకున్నామ అంటే మనం ఓన్లీ ఇంకా మ్యాథ్స్ గ్రూప్ సైడే కదా వేరే ఛాన్స్ ఉండదు కదా బైపీసి లోకి రావడానికి అ అదే ఇప్పుడు మనం అంటే టెన్త్ తర్వాత ఆలోచించే వాళ్ళము ఇంటర్ లో ఎంపీసి బైపీసి తీసుకోవాలని ఇప్పుడతే ఫిఫత్ క్లాస్ నుడి డిసైడ్ అయిపోవాలి మాథ్స్ సైడ్ ఆహ్ వింగ్ లో వెళ్లాలా బైబసివింగ్ లో వెళ్లాలా అని
అవునా చాలా ఒక స్ట్రెస్ఫుల్ అది
అవునండి ఇప్పుడు పిల్లలు కొంచెం సెస్ ఫీల్ అయితా ఉన్నారు అందుకే సిబిఎస్ఈ బెటర్ ఆ లేదంటే మామూలుగా స్టే సిలబస్ లోనే చదివించుకోవడం బెటర్ ఆ అనేది
ఆ
కొంచెం
నేను చదువుకునే టైం లో అండి ఎ త్ క్లాస్ లో నైన్త్ క్లాస్ లో ఇట్లా ఇవి ఉంటాయి కదండి హైడ్రోజన్ హీలియం
అవునవును అవును సైన్స్ స్టార్ట్ అవుతుంది అక్కడ కెమిస్ట్రీ
ఆ కెమిస్ట్రీ మాకు ఎయిత్ లో స్టార్ట్ అయ్యేద్ ఒ అవి కూడా థర్టీ ఎలిమెంట్స్ మాత్రమే నేర్చుకునే వాళ్ళం
అవును తట్టి ఇంక బట్టి అవి బండ గుర్తు
కానీ ఇప్పుడు మాత్రం పిల్లలకి ఫోర్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లోనే వచ్చేసినయ్
అవునండి థర్డ్ ఫోర్త్ తర్వాత నుండి చానా డెప్త్ గా ఇచ్చేస్తున్నారు పిల్లలకి ఇప్పుడే మనం నైన్త్ టెన్త్ చ దిన సిలబసు ఇప్పుడు పిల్లలకు ఫోర్త్ ఫిఫ్త్ లోనే వచ్చేస్తున్నాయి ఆ స్టాండర్డ్స్ అన్ని
ఆవునండి వాల్
ఒ అది డెవలప్ అయిత ఆ ఒక విధంగా డెవలప్ ప్పయితునందుకు సంతోషపడాలా పిల్లలకు స్ట్రెస్ ఐతుందని బాధపడాలా అర్ధం కావట్లే
అవునన్ ఇప్పుడు కొంచెం లేట్ గా క్యాచ్ చేసే పిల్లలకైతే అదొ ఒక శాపం లాగానే అయ్
అవునండి అవున అవును చాలా ష్ శాపంలాగానే స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇటు ఇంట్లో చెప్పుకోలేక అటు టీచర్స్ కి చెప్పుకోలేక సఫర్ ఐతున్నారు
ఆవును ఉహు నాకు తెలిసినంత వరకు అయితే అండి ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏ బెస్ట్ అని అన్
అవునండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా ఒకప్పుడు అంటే తెలుగు మీడియమే ఉండేది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమ్స్ కూడా ఉన్నవి
ఆ అవును మళ్ళీ గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇ మన జనరేషన్ వాలం మనం చదువుకున్నాం కాబట్టి ట్రిక్స్ అవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్తున్నరు
అవును కొన్ని కొని మనము సోషల్ మీడియాలో చూస్తా ఉంటాం కదా ఈజీ ట్రిక్స్ నేర్పిస్తన్నారు పిల్ల లకి వాళ్ళ వాళ్ళ పిల్లల వేలోనే వెళ్ళి పిల్లలతో పాటు డ్యాన్స్ వేసుకుంటూ నేర్పిస్తా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ లో ఆహ
అది నా అది మాత్రం నాకు చాలా నచ్చింది అండి అట్ ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఇట్లా ప్రైవేట్ స్కూల్స్ లో కూర్చోబెట్టి చెప్పేసి ఎల్ వెళ్ళిపోవడం అట్లా కాకుండా ఆ ఇది బాగుంది ఇలా
పిల్లలకు ఎట్లా అయితే అర్థం ఐతుందో అదే వే లోకి టీచర్స్ వెళ్తున్నారు అట్లానే వెళ్ళి వాళ్ళకు అర్థ అయ్యే వేలోనే చెప్తున్నారు అది సాంగ్ వి విధంగా కావచ్చు డాన్స్ విధంగా కావచ్చు స్టోరీ విధంగా గా కావచ్చు
అవునా
చాలా చాలా బా వుంటున్నయ్ ట్రిక్స్ అన్ని అలా అయితే కొంచెం తొందరగా వాళ్ళు క్యాచ్ చేస్తారు కదా అని వాళ్ళ బాధ వాళ్ళ తిప్పలు వాల్ వడుతున్నరు నేర్చ్
మీరు ఒకటి అబ్జర్వ్ చేసారండి ఎవరైతే గవర్నమెంట్స్ స్కూల్స్ లో చదుకుంటరు వాళ్ళకె గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి
అవునవును కొంచెం వాళ్ళు అంటే ఎడి ఒడిదుడుకులు అన్నీ తెలుస్తాయి కదండి వాళ్ళకి ట్లో బాధలు కష్టాలు అన్ని తెలుస్తా ఉంటే కొంచెం వాళ్ళు స్టడీస్ పైన ఎక్కువ శ్ర ద పెడతా ఉంటారు ఇప్పుడు మనము పిల్లలకు కావాల్సిందల్ల ముందు పెడతా ఉంటే వాళ్ళకి అర్ అర్ధం కావట్లేదు అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో ఎవరు వెళ్తారు కొంచెం పేద వాళ్ళే వెళ్తారు కదా
అవును
వాళ్ళకు ఇంట్లో కష్టాలు సుఖాలు నష్టాలు అన్ని తెలుసు కదా వాళ్ళన్ని తట్టుకొని కొంచెం స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళే ఫ్యూచర్ లో త్వరగా సెటిల్ ఐతున్నరు
వరకు చూసాను మాక్సిమం లో మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి
అదే అండి ఇదే రీజన్ వాళ్ళు తల్లిదండ్రులు పడ కష్టాలని చూస్తా ఉంటారు కదా డైలీ చూసుకుంటూ పెరుగుతారు ఉంటారు కదా అమ్మ వాళ్ళని ఎప్పుడు అమ్మ నాన్నని ఎప్పుడు సుఖ పెట్టాలి నేను ఎప్పుడు జాబ్ కొట్టాలి ఆని పట్టుదలనే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది
ఉ అవునండి మ వాళ్ళు చిన్నప్పటి నుంచే స్కూల్స్ లో ఉంటారు కాబట్టి తోటి విద్యార్థులతో బాగా ఉం టారు కాబట్టి ఒకరికి తెలివి ఉంటే ఇంకొకరు లేకపోయినా వాళ్ళు చూసి నేర్చు
అవును ఇప్పుడు ఒకరు చదువుతుంటే వారిని చూసి వారి కంటే ఏక్ కొని ఏం చదవాలని కొంచెం పోటీ కూడా వస్తా ఉంటది పిల్లలకు
ఆ అవుండి ఫ్రీగా ఉ టారు ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటది వాళ్ళకి ఫ్రీగా చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు
అవును తొందర నేర్చుకుంటారు ఈ ప్రైవేట్ స్కూల్లో అవును ప్రైవేట్ స్కూల్ పిల్లలు కొంచం ఆ ఏమంటారు సోపు టాప్లకే అయితున్నారు ఇప్పుడు అంత అంతా ఇది కాదు ఈ కొండ ఇంట్లో బాధలు కష్టాలు ఏం తెలియదు కదా గప్పు లేని తెలివక వాళ్ళకి అట్లా అర్థం కావట్లేదు అదే గవర్నమెంట్ స్కూ లో పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల బాధను డైలీ చూస్తా ఉంటారు కదా తొందర ఇదైతా ఉన్నారు
ఇంటి దగ్గరలో అండి ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్కే వెళ్తుంది ఆ అమ్మాయి థర్డ్ క్లాస్ కానీ ఆ అమ్మాయి ఎంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతదో
హు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ కూడా చూడు ఎంత ఇదో
రోజు చాలా యాక్టివ్గా ఉంటది టైమ్ చెప్తది తన చదివే థర్డ్ క్లాస్ టైమ్ చెప్తది హు టైం చెప్ అది అన్ని పనులు చేస్తది ఇంట్లో పనులు చేస్తది చదువుకుంటది చాలా యాక్టివ్ ఉంటది
తెలివి ఉన్నట్టుంది పాప అసలు ఇంత చిన్న ఏజ్ లో తను అట్లాంటి వాళ్ళు తొందర సెటిల్ అయతారు.
నాకు చాలా ముచ్చటేస్తుందండి ఆ అమ్మాయిని చూస్తే అంటే ఆ కొందరు కొంచెం ఒక ట్వంటీ ప్లస్ వచ్చిన ఏజ్ లోనే పొద్దున లేవడానికి ఇష్టపడరు పని చే చేయడానికి ఇష్టం
అవును అవును ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు ఇంకా
ఆ అట్లా అంటిది అమ్మాయి వాళ్ళ మమ్మీతోనే లేస్తది పొద్దున్న లేస్తది ఇంట్లో పనులు చేస్తది తనే రెడీ అవుతది స్కూల్ కి వెళ్తది వస్తది హోం వర్క్ చేసుకుంటది ఇంట్లో పని చేస్తది
వావ్ ఎంత గ్రేట్ అసలు ఎంత ఆలోచిస్తుంది అమ్మాయి ఎ ఆ హితిగా
అందుకే నేను తననీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను
సరే అండి
ఆ ఓకే
ఓకే